ఆ ఇప్పుడు వచ్చిందా కాల్
అవును చాలా స్వీట్గా ఉంది. నీ వాయి
ఏంటే సౌండ్ పక్కన ఎక్కడున్నా
ఇక్కడ పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పైన వెహికల్స్ వెళ్తున్నాయి. నేను ఇక్కడ ఆఫీస్ దగ్గర ఉన్నా. ఏం చేస్తున్నావు తిన్నవా
ఆ తిన్నాను ఇందాకే టోల్కి తినేసాను. డైట్ చేతన్నాన్ కదా ఒక నెల అయింది
ఒక వేళ అంత కన్నా సన్నగా అయిపోయావా ఏంటి కొంపతీసి మరి చూడలేవే బాబా నిన్ను అలగా
హు ఇయ్ అంతే మావలేదులే మా అమ్మని అడుగుతుంటే సన్నగా అయ్యానా లేదా అని అడుగుతుంటే అవ్వ అలాగే ఉన్నావు ఏ సనగా అయ్య
ఎంతమ్మానంటే నాదిభూర్ ఎక్సర్సైజ్ చేయాలా ఏ ఐ అయిపోతే ఫెస్ పడితే చాలు అన్ననా నువ్ ఏం కావాలంటే అది తినేయ్ ఏం
అప్పుడు వరకు మానేసను
అ
ఏంట బాబు సౌండ్ తెగొచ్చేతుంది ఇందాక నుంచి
నాకు ఎక్కం ఉంట్లేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్ననే ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నదంట కదా
అంటే కుక్క పిల్లలు పక్కన నడుతున్నట్టు ఏంటి ఎక్కడో ట్రాక్ ట్రావెల్ చేతూన్నట్టు
కుక్కల నేనేనాడు అదే వాకింగ్ చేస్తే మాట్లాడుతాను పక్కన కుక్క వరుస్తుంది
ఇన్ని రోజులు వాళ్ళు డబ్బులు ఎత్తడా ఏయడా అని చెప్పి ఇంక చిరకు వచ్చేసి మానేశా నేనే ఉత్తను మాట్లాడట్లేదు
అవునా రా
ఇవాళ వచ్చింది పేమెంట్ అప్డేట్ అందరూ
ఎవరిది ఆహా అద ఓకే ఓకే వస్తది కదా అది ఆ మ్యరేజ్ మ్యారేజ్ తీసుకో అన్నాకో ఇవ్వట్లేదా
మే కదా అవే ద పొద్దున్నే ఐదింటికి పొద్దున్నే ఐదింటి అది పెట్టింది మెసేజ్ నైట్ టెన్ ఫిఫ్టీకి అలా పెట్టింది అప్పుడు నేను చూడలే పొద్దున్నే ఐదింటికి లేచి చూతే దాని మెసేజ్ ఉంది ఎంత స్మైలి సింపుల్ ఎట్టి పెట్టింది
ఎవరు ఆదా ఓకే ఓకే నాక్కూడా ఎట్టింది
అహం
స
ఆ ఉన్నవా